అ
లో ఏం చేస్తున్నావు్ ఖాళీగానే ఉన్నావా
ఆ అవునండి బాల్కనీలో కూర్చొని అట్లా బీధరు అందరిని చూసుకుంటా ముచ్చట్లు పెడుతున్నాం
అవునా వీధిలో ముడిపటిలాగా సందడి కనిపిస్తుందా మరి
అస్సలు లేదండి అందరు తలుపులు వేసుకొని లోపలే ఉంటున్నారు నేను ఒక్కదాన్ని బయట కూర్చున్నాయ నాక ఏం పనిలేదని
నిజమే అప్పట్లో మన వదంటే ఒక పెద్ద పడుగలా కుటుంబంలాగా ఉండేది కదా
వీదంట పండాలకి ఎందుకుంటుది చెప్పండి ఫస్ట్
అంటే అందరు బయట ఉంటే అట్లనే ఉండేయి కదా అండి అందుకే కుటుంబంలాగా కూడా అని చెప్ప తినే కదండి
అవును ఎవరింట్లో ఏం జరిగినా ఊరంతా తెలిచిపోయదు క్షణాల్లోనే
మరి ఆ పలకరింపులు ఆప్యాయతలు ఇప్పుడు న్నాయా ఒ
ఇప్పుడు ఎక్కడికో బొయినయండి. అంతా యాంత్రికం అయిపోయింది. పక్కా ఇళ్లల్లో గుడా ఎవరున్నారో దెలియట్లేదు.
అప్పట్లో ఉప్పు కావాలన్నా, పప్పు ప్పు కావాలన్న పక్కింటికి ఎళ్ళేవాళ్ళం కదా.
నిజమే. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ లోనె తెప్ పించుకుంటున్నా కదా.
మనుషుల మధ్య సంభాషణ తగ్గిపోయింది.
నిజమే మీరు చెప్తున్రు. అవసరంకు తప్ప, పలకరించుకునేతందుకు ఇంకెవరికి తీరిక లేకుండా అయిపోయింది.
ఒ నిజమే. మరి, ఆ అరుగుల మీదా ముచ్చట్లు గుర్తున్నయ మీకు?
అమ్మో! సాయంత్రం అయితే జాలు, అరుగులన్ని నిండిపోయేవి.
ఆ లోకాభిరామాయణం అంతా అక్కడే చర్చకు వచ్చేది గదా.
అవును, ఇప్పుడు అరుగులూ బదులు స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.
అవును, గ్రూపు లో మెసేజ్ పెడుతున్నారు తప్ప, ఎదురు పడి ఎవరు మాట్లాడట్లేదు గదా.
ఊఁ, దీని వల్ల ఏమైతుందంటే ఒంటరితనం బెరుగుతుందనిపిస్తుంది నాకైతే. నీకేమ అనిపిస్తుంది?
ఖచ్చితంగా, పది మంది మధ్యలో ఉన్న అందరు ఒంటరిగానే ఉంట్ టున్నారు.
అవును. మరీ మన చిన్నప్పుడు పండుగ సందడి ఎలా ఉండేది? జెప్పు.
ఒకరింట్లో వన్ టలని అందరం గలిసి, చేసే వాళ్ళంగదా.
ఆఁ ఇప్పుడు, అన్నీ హోటల్ నుండి దెప్పించుకొని, విడివిడిగ తింటున్నారు.
ఆ కలిసి ఉండడంలో ఉండే ఆనందం, ఇప్పుడు రావట్లేదు గదా.
మరీ య సహాయం చేసే గుణం గుడా తగ్గిపోయింది గదా ఈ రోజులల్ల.
అవును, ఎవరి గొడవ వాళ్ళదే. పక్కవాడేయ్ ఏం జరిగిన పట్టించు కోవట్లేదు.
నిజం జెప్పారు. అప్పట్లో ఆ పతి వస్తే ఊరంతా కదిలి వచ్చేది.
ద్ధం జరిగినా, ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు తప్ప, సహాయం చేయడానికి ఎవరు రావట్లేదు.
అంతే గదా, అసలైన విషాదకరమైన విషయం. మనుషుల మానవత్వం, మృగం అవుతుందని అనిపిస్తుంది ఈ మధ్య. ఇగ ఏ సిచ్యువేషన్ జూసినా గుడా
మరీ ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు?
ఇగ మారాలంటే, మళ్ళీ మనం చిన్న చిన్న పలకరింపులు మొదలు పెడతాలె. అప్పుడే ఎవరు ఒకరు స్టార్ట్ జేస్తేనే, మళ్ళీ పాత పరిస్థితులు అనేటివి ఒస్తయి.
నిజమే పక్కవారిని చూసి, కనీసం ఒక చిరునవ్వు నవ్వితే చాలు గద.
ఉ అట్లా చేసి మళ్ళీ విశేషాలు అడగాలి. అదే వాళ్ళ కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకోవాలి. అప్పుడైతే వాళ్ళకు కూడా కొంచెం కొంచం బారం దిగిపోయినట్టు అనిపిస్తది
అవును ఇందాక అరుగుల మీద్ ఇ ముచ్చట్ల అని మాట్లాడుకున్నాం గదా మరి ఆ పెళ్ళిళ్ళ సందడి గుర్తుందా నీకు
అబ్బో అప్పట్లో పెళ్ళ అంటే ఊరంతా ఒక పెద్ద పడుగలా ఉండేది గదా
నిజమే పది రోజుల ముందు నుంచి బంధువులు అందరూ వచ్చి ఇల్లంతా టికెట్స్ కు పోయేది
ఊ ఇప్పుడు అవన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని ఫంక్షనల్ లు వచ్చేసాయి రెండు గంటల్లో పెళ్లి ముగించేస్తున్నారు పంపించేస్తున్నారు
అవును ఆ పలకరింపులు లేవు ఆ కలిసి వంటలు చేయడం అసలే లేదు
మరి అరిసెలు లడ్డూలు చుట్టూ కూర్చొని చేసే అల్లరి ఎక్కడ పోయింది అనిపిస్తుంది
ఇప్పుడు అన్ని క్యాటరింగ్ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు గదా
డబ్బులు ఖర్చు పెడుతున్నారు గానీ ఆత్మీయత మాత్రం కొనుకోలేకపోతున్నారు అదని అయినా ఆత్మీయతను ఎప్పుడు కొనుకోలేం గాదా మనం
నిజమేగదా మరి ఆ రాత్రి పూట కబుర్లు గుర్తున్నాయ నీకు ఆ డాబా మీద పక్కలు వేసుకొని
సో పెద్దవాళ్ళు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం
ఇప్పుడు ఏసీ గదుల్లో ఫోన్లు వెల్తురు లో అసలు ని నిద్ర కూడా రావట్లేదు
ప్రకృతి ఎంత దూరం అయిపో పోయిందో కదా
మరి ఆ పక్కింటి పిల్లలతో ఆడుకునే ఆటలు గుర్తున్నాయ నీకు
అవును గిల్లి దండ కబడ్డీ చీకటి పడే వరకు ఆరు బయటే ఉండేవాళ్ళమందరూ
ఇప్పుడు పిల్లలు పక్క రూమ్ లో ఉన్న ఫోన్ లోనే మాట్లాడుతున్నారు
అదే బాధాకరం చారీరక శ్రమ తగ్గి బద్ధకం పెరిగిపోయింది అందరికిీ
మరి ఆ ఉమ్మడి కుటుంలో కుటుంబంలో ఉండే క్రమశిక్షణ ఇప్పుడు కనిపిస్తుంద
లేదు తాతయ్యే టే భయం మా అమ్మమ్మ అంటే ప్రేమ ఆ బంధాలే తెలియడం లేదు
నలుగురితో ఎలా ఉండాలో ఎలా పంచుకోవాలో నేర్పే పా ట్టాలి కదా ఆ కుటుంబాలు
నిజం చెప్పారు ఇప్పుడు అన్ని స్వార్థం నాది నిధి అనే ఆలోచనలే ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరికి కూడా
మరి మన ఊర్లో ఎవరైనా చనిపోతే ఊరంతా వంటలు మానేసేవారు కదా
అవును ఒకరి బాధను అందరుూ పంచుకునేవారు అది కదా మానవత్వం అంటే
ఇప్పుడు పక్కింట్లో ఏడుపులు వినిపిస్తున్నా టీ వీ వాల్యూమ్ పెంచుకుంటున్నారు
చాలా దారుణమండి ఇది గుండెలు రాయిలా మారిపోతున్నాయి జనాలకి
మరి ఈ పరిస్థితి మా మార్చడానికి మనమే ఏదైనా చెయ్యాలా
మనమైతే మన పిల్లలకి ఆ పాత కథలు చెప్పాలి వాళ్ళని చుట్టాల ఇంటికి తీసుకెళ్ళాలి ప్రతి ఆదివారం అందరి గురించి చెప్పాలి
నిజమే బందాల విల్వ వాళ్ళకి తెలిసేల చెయ్యాలి
అవును ఇందాక పలకరింపుల గురించి మాట్లాడుకున్నాం కదా మరి అప్పట్లో మన ఆరోగ్యం ఎంత బాగుండేదో కదా
నిజమే అప్పట్లో హాస్పిటల్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు మనకి
అవును జ్వరం వచ్చినా దగ్గువచ్చినా అమ్మ చేసే కషాయం తాగితే అన్న తగ్గిపోయేటివి
అబ్బో ఆ మిరియాలు అల్లము తులసి వేసి చేసే కషాయం రుచి ఇప్పటికీ గుర్తుంది నాకైతే
వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నారు ప్రతొక్కరు
అన్ని రకాల టెస్టులు చేసి స్కానింగ్ తెసే అద పెద్ద కచ్చే పోయింది ఇప్పుడు
కరెక్ట్టె మరి మనం అప్పట్లో తినే ఆహారం ఎంత స్వచ్ఛంగా ఉండేదో కదా
నిజమే తోటలో పడిిన కూరగాయలు అప్పుడే తెంపూకొచ్చిన పాలు అవే మనకి బలం కదా
ఇప్పుడు అన్ని మందులు చల్లిన కూరగాయలు పా్యాకెట్ పాలు వాడ
అందుకలి ఇప్పుడు చిన్న వయసు లోనే షుగర్ బి పి లాంటి సమస్యలు వ చెన్నై
మరి మనీ శారీరక శ్రమ గురించి ఏమంటారు
అప్పట్లో ప్రతి పని మనమే చేసుకునే వాళ్ళం కదా ఇంగ ఇల్లు తొడం దంచడం నడవడం ఇలాంటి
అవును ఇప్పుడైతే స్విచ్ నొక్తే చాలు అనీ అయిపోతున్నాయి అందుకే ఒళ్లుు కూడా వంగడం లేదు
ఆ జిమ్ల ఆ జిమ్లకి వెళ్ళే చేసే ఆ వ్యాయామం దుకంటే మన ఇంట్లో పనులే ఎంతో మేలు మనకి
నిజం చెప్పారు మరి ఆ మట్టిలో ఆడుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరిగేది
ఇప్పుడు పిల్లలన్నీ పిల్లల్ని మట్టిలో ఆడని ఇవ్వడం లేదు కదా అందుకే వాళ్ళు త్వరగా జబ్బు పా జబ్బుకి లోను అవుతున్నారు అంతే కదండి మట్టిలో ఆడుకొని ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు ఇప్పుడేమో ఏది లేదు
రాత్రి నిద్ర సంగతి ఏంటి పది గంటల కల్లా పడుకునే వాళ్ళం కదా
అవును తెల్లజా తెల్లవారు జమంటే నిద్దనేచ్చ మొదలు పెట్టుకునే వాళ్లేన్ గదా
హ హ అవును ఇప్పుడు అయితే అర్ధరాత్రి వరకు ఫోన్లు చూడం వల్ల కంటి సమస్యలు నిద్రలేమి సమస్యలు అన్నీ వస్తున్నాయి
అంత ప్రకృతి విరుద్దంగా అ జీవిస్త స్తున్నాయి కదా అందుకే ఈ అనారోగ్యాలు
కరెక్టే మరి ఆ మానసిక ప్రశాంతత అప్పట్లో ఉన్నంత ఇప్పుడు ఉందంపిస్తుందా
లేదు అప్పుడు కష్టాలున్నా అందరు కలిసి ఉండేవారు ఇప్పుడు ఒంటరిగా టెన్షన్ పడుతూ ఉన్నాం కదా
హ్మ్ అ ఒత్తిడి వల్లే సగం రోగాలు వస్తున్నాయి అనిపిస్తుంది కదా
ఖచ్చితంగా ప్రస తంగా కూర్చొని భోజనం చేస్ సమయంకూడ ఎవర్కి లేదు
మరి మళ్ళీ మనం పాత పదేట్లో కొన్ని పాటిదామా
తప్పకుండా ఉదయాన్నే లేచి నడవడం అలాంటి మొదల్పేటలి స్వచ్ఛమైన ఆహారమే తీసు తీసుకోవాలి
నిజమే ఆరోగ్యమే మహాభాగ్యం మనకి పెద్దలు ఊరికే
చాలా బాగా చెప్పారు మీ మాట్లాడుతుంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంది
అండి మళ్ళీ రేపు మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం మరి
సరే అండి మీకు ఇలా కాళీ టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండే
ప్రశాంతంగా ఉంది
సరే అండి తప్పకుండా చేస్తాను రేపు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే
ఉంటాను మరి బాయ్
ఆ టాటా బాయండి